హలో హా వినిపిస్తుంది మీకు వినిపిస్తు స్తుందా
ఎం చేస్తున్నారు అండి
ఏం లేదండి అలోవేరా జల్లు ముఖానికి పెట్టుకుంటున్నాన అన్నమాట
అవున అలా పెట్టుకుంటే ఏమవుతుందండి
ఏం కాదండి స్మూత్ అవుతది అనమాట, నాకు కొంచెం పింపుల్స్ అవివి ఉన్నాయ అన్నమాట అయితే అవి క్లియర్ చేస్తుదంట అవి అవి పెట్టుకుంటే
అవునా ట్రై చేయాలండి
నా దగ్గర అలోవేరా జైల్లు కొనుక్కున్నాం అనమాట, నాచురల్ దే దొరుకుతది ఇక్కడ అది పెట్టు ఒక్కుంటాం అనమాట
ఎంత ఎంతకు కమ్ ఇస్తారండి
అంటే వంద రూపాయలు అలా ఉందండి
అవునా మ దగ్గర
తుద అన్నమాట అది కొనుక్కున్నాం మేము
అవునా మాకు చెట్లు ఉన్నాయండి అల్ల చెట్లు అవి ఉట్టిగానే బిక్కపోతారండి ఇక్కడ
అవునా అయితే మీకు ఒక విషయం తెలుసా అండి చెప్పులు కొనుక్కోవాలి మీకేమనా తెలిస్తే నాకు చెప్తారా అండి
ఎం కొనుక్కోవాలె
చెప్పులు చెప్పులు
ఎఎందుకు ఏదైనా ఫంక్షనా అండి
ఖరాబ్ అయిపోతున్నాయిండి మా నాన్న కొనుక్కోండి పైసలు ఇత్తా అన్నాడు
ఆ మంచియి కొనుక్కోండి
నుక్కోవాలండి అయితే మీకు ఏమైనా తెలుస చెప్పండి లైక్ శాండిల్స్ కొనుక్కోవాలా చెప్పులు కొనుక్కోవాలా ఏమైనా
మీరు హైట్ ఉంటారా చిన్నగుంటార
హైయిట్ ఎక్కువనే ఉంటాం అండి
హైట్ ఎక్కువనే ఉంటారు కాబట్టికి సైండిల్స్ అవసరం లేదండి నార్మల్ గుండె చెప్పులు ఉంటాయి కదా
ఆ
అలాంటివి కొనుక్కోండి కాకపోతే వాటికి బెల్ట్ వాళ్ళు అదోటి ఇదోటి ఏదో ఇప్పుడు స్టైల్ మోడల్ కొత్త మోడల్ చూసి కొనుక్కోండి
ఆ అవునండి నాకు కొత్త మోడాలంటే చాలా ఇష్టమ అండి అవే కొనుక్కుంటా
ఉం ఇప్పుడు అవి కొనుక్కుంట అందరు ఏది కొత్త కొత్త అదే కొనుక్కుంటారాండి ఎవరి మాట ఎవరు వింటారా వెనకటి దేకుతారా
అవునండి కొత్త పా అసలు పాత సాంప్రదాయం దాయలన్ని మర్చిపోయారండి ఈ కాలంలా
అవునండి అన్నిీ కొత్త కొత్తగా వచ్చాయి మన భారతీయ సంస్కృతి పోయి అమెరికా సంకృ సంస్కృతి
అవునండి అసలు పండ గ్
అమెరికా సంస్కృతి వేరే దేశ సంస్కృతి అంత మన దగ్గర పూసారండి బాగా రుద్దారు
అవునండి అసలు ఇప్పుడు మా మనం అయితే అండి అవునండి మనకు అసలు తెలుగు భాష కూడా మార్చేస్తున్నారండి తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయంండి అలా రావడం మంచిది కాదు కదండి ఆంగ్లం మాటలు
ఉం అవునండి ఇప్పుడు పిలగాన్లో తెలుగుల ఎవరిదైనా పేరు రాయి అంటే రాయలేకపోతున్నారండి అంత ఇంగ్లీషే పాడైపోయింది
అవునండి అసలు తెలుగు లెటర్ రా మా నాన్న తెలుగులో నాకు పేర్లు రాయమని ఒక పది పేర్లు ఇచ్చిన కూడా రాయలేనకపోతున్నానండి
తెలుగు రాయలేదున్నాండి ఇప్పుడు ఎవరైనాంత సరే చిన్న పపిల్లల నుండి పెద్దవళ్ళ వారికి అందరు ఇంగ్లీష్ లోనే రాస్తున్నారు తెలుగు పదాలే మర్చిపోయారు ఒత్తులు గుణింతాలు ఏవి వస్తలేవండి
నేను చిన్నప్పుడు విన్నానండి ఒత్తులు గుడింతాలు అనే మాటలు ఇప్పుడు అసలు ఈ కాలంలో లేనే లేవండి అవన్నీ
మా పిల్లలకైతే కొట్టిమరీ నేర్పిస్తున్నానండి ఆ గుణింతాలు ఒత్తులు అవన్నీ అస్సలే వస్తలేవండి వాళ్ళకి
అవును ఇంటికాం మనం ఇప్పుడు బడికి పంపించినా కూడా తెలుగు నేర్పిత్తలేరండి మొత్తం ఇంగ్లీష్
ఇంగ్లీషే అవునండి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియా అని అన్ని సోషల్ ఇంగ్లీష్ లో చెప్తారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చెప్తారు హిందీ హిందీలా చెప్తారు ఒక హిందీ తెలుగు ఒక్కటే మన మనకు నచ్చినట్టు ఉంటుంది మిగతా అంతా ఇంగ్లీషే అండి
అవునండి మ్యాథ్స్ లెక్కలు కూడా మా ఇంగ్లీష్ లోనే చెప్పుకున్నారు
చెిప్పండి
ఇంగ్లీష్ కూడా మ్యాథ్స్ కూడా లే లెక్కలు కూడా ఇంగ్లీష్ లెనే చెప్తురంట కదా.
అవునండి, ఆంగ్ల వాళ్ళు వచ్చి మనకు ఆ ఇంగ్లీష్ ని రుద్దిపోయినా కాంచి, వామ్మో అందరు ఇంగ్లీష్ ఇంగ్లీషే అంటున్నారండి.
అదే కదండి తెలుగు అసలు, మాటలు గట్టిగా మాట్లాడలేక పోతున్నారు, చిన్న పిల్లల కాంచి ముసలోళ్ళ దాంక.
అవునా అండి. అవునండి అవునండి వా. ఇళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి ఇది రుద్దారో, అందరు అలానే ఉంటున్నారండి, ఇప్పుడు ఇ రోజులల్లా. తెలుగును మర్చిపోయాారండి.
వాళ్ళక అసలు సాంప్రదాయం కూడా, తెలువదండి.
నాకేమో ఇంగ్లీష్ అస్సలే కె రాదండి కొన్ని టిప్స్ ఉంటే చెప్తారా.
ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా చిట్కలో పని అండి, నెలకి ముప్పై రో ముప్పై రోజులు ఒక క్లాస్ అని ఉంటదండి రోజుక ఒక.
మా ఇనటానండి యూట్యూబ్ లోఇంటున్న యూట్యూబ్ లో ఇన్. వింటున్నానండి అ మని నేర్చుకో యాప్ ఉంటుంది కదా అందులో వింటున్న ఎల్లా వింటున్నా నాకు వస్తాలేదండి.
అట్టిచుకుంటలేరండి మీరు జస్ట్ చూత్తూన్నారు ప్రాక్టీస్ జెయ్యాలండి అంటే లైక్ మీరు మాట్లాడండి వాళ్ళ ఆ యూట్యూబ్ అంటే మీరు ఒక కెమెరా పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకోండి మీ మాటలు మీరే లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడండి అట్లా అట్లా మీకు ఇంప్రూవ్ ఐతదాన్న మాట. అ ఇంగ్లీష్ అనేది.
అవునండి అలానే చేయాలి గనీ చిన్న పిల్లలు ఉన్నరాని అలా చేయలేకపోతున్నాను మన నాకు మళ్ళీ మ కంప్యూటర్ వర్క్ సిస్టమ్ వర్క్ చాలా ఇష్టం అండి కానీ అవి ఏవి నాకు రావండి.
నేర్పియ నేర్చుకునే కోర్సులు ఉంటాయండి కోర్సులు జాయిన్. అవునా అండి పదివేలు ఐదు వేలు ఇచ్చినా వాళ్ళు మొత్తం మీకు ఫస్ట్ నుంచి నేర్పిత్తరండి ఎలావా ఎలా మొత్తం.
అంటే దాంట్లో నో ఇంగ్లీష్ చదవడం రాయడం రావాలా అండి.
అవునండి రావాలి కదండి మీరు ఇప్పుడు ఏదైనా జాబులు జెయ్యాలంటే ఏదైనా. ఎక్కడికైనా పోవాలన్నా మనకి ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు.
ఇంగ్లీషే ఇంపార్టెంట్ గనీ, ఇప్పుడు మనకు కంప్యూటర్ నేర్పిస్తారు కదా సిస్టమ్ వరకు, అందులో ఇంగ్లీష్ చదవడం రాయడం రావాలా అండి.
అవసర లేదండి మీకు తెలుగు జాబ్ లు కూడా ఉంటాయంండి మీ ఇప్పుడు పత్రిక తయారు చేసేది ఉంటుంది ఆ జాబు డిటిపియా సోం ఏదో జాబు ఉంటాయండి ఇప్పుడు మనం మీ పెళ్లి. కార్డులు తయారు చేయాలన్నా అవన్నీ తెలుగు మీడియమే. కదా అండి.
అవునండి.
తెలుగు నేర్చుకున్నా సరిపోతదండి తెలుగు వల్ల కూడా మీకు ఉపయోగాలు ఉన్నాయ్.
అవునండి తెలులివా తెలుగులో. ఓ వొస్తాయండి చాలా వరకు వొస్తాయి మన ఒత్తుల మీద ఒత్తులు పెట్టి పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి జుడండి. అవి ఎంత కొట్టుకున్న. ఐనరావండి ఎందుకో తెలియదు నాకు.
వొత్తాయి అండి మీరు చూ అంటే మీరు ప్రాక్టీస్ జెయండి ఒకసారి చూడండి ఇప్పుడు పెళ్లి కార్డులు ఎట్లా తయారు చేస్తారండి లక్షల లక్షల కార్డులు ఒక్కటి ప్రింట్ యెట్టారు కదా అండి కంప్యూటర్ లో రాసి.
అవునండి పెట్టుకోవాలండి ఏదో ఒకటి చూడాలి.
మీకు తెలుగు పర్ఫెక్ట్ తెలుగు వచ్చినా చాలా అండి కంప్యూ. ఇద్దరు నేర్చుకోవచ్చు మీరు.
అవునా ఏబిసీ డి వొత్తే నేర్చుకోలేమా అండి.
ఏబిసిడీ లు వొస్తే కూడా నేర్చుకోవచ్చండి అట్లే ఏం తప్పు కాదండి కానీ తెలుగు వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్తున్నాన అన్నమాట మీకు.
అవునండి తెలుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ అందరు ఇప్పుడు ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ కె పోతున్నారండి.
ఇప్పుడు మనం పెళ్ళికార్డు. అలన్నా ఇం ఇంగ్లీ ష్ రావాలి. తెలుగు రావాలండి. ఇఫ్ మీకు తెలుగు వచ్చింది. అనుకో తెలుగు జాబ్ చేస్తారు. ఇంగ్లీష్ వచ్చింది ఆనుకోండి ఇంగ్లీష్ జాబ్ చేత్తరు రండీ.
హ్ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఏదో ఒక జాబ్ చూసుకోవాలండి. ఖాళీగా ఇంట్ల కూర్చుంటే ఏమి వెళ్ళట్లేదండి.
అవునండి. ఇప్పుడు ఈ కాలంల భార్యభర్తలు ఇద్దరు జాబ్ చేస్తే గాని సరిపోతలేవ్ వండి యా
అవునండి
మా ఇంటి దగ్గర కూడా అండి పట్నంకోస్తా అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక ఆమెకేమో జాబ్ లేదు వాళ్ళ నాన్నకేమో జాబ్ ఉంది. కానీ ఒక్కలీ వల్ల ముగ్గురు ఎలాంటి ఎట్లా బతుకుతారండి పట్నంకి వచ్చి.
అవునండి పట్టనం ఓత్తనే ఇప్పుడు వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకోగలుగుతారు. కదా అండి
అల్ల అల్లమ్మ ఆల్ల భార్యకి ఏం రావ్ అన్నమాట అండి అంటే చదువుకోలేదు అన్నమాట కానీ వాళ్ళ కూతురు ఉందండి. వాళ్ళ కూతురుకి ఒక జాబ్ వొత్తే సరిపోతదండి. వాళ్ళు హైదరాబాద్ లోయినా ఉండొచ్చు పట్నం ల ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట
అవునా మరి వాళ్ళ కూతురునీ జాబ్ తొందర కొట్టమనండి.
అవునండి ఆమె ఎంత ట్రై చేసి జాబ్ వత్తలేదండి మీకు ఏమైనా తెలుస్తే మాకు చెప్ చెప్పండి ఆమెకు చెప్తలే పోయి.
వినాయకుకి పూజ చేయండి ఒక రోజు
ఏం ఏం చేయాలాండి
వినాయకున్నీ కోరుకోండి వస్తుందండి
అవునా. ఒక మంత్రం చదివితే పై అంటే పూజ చేస్తే అబ్బా వస్తది అంటారు. గాద నిత్యా సే ఎద పూజ చేసి చెప్పండి వానకి జవున వచ్చి
ఏమన్నా పూజ తెలిస్తే చెప్పనా
ఆ చెప్పండి
ఏం లేదండి జ్ఞానం రావాలనే జ్ఞా జ్ఞానేశ్వరి పూజ చెత్తే జ్ఞాన అంబరిదేవి పూజ చెయండి
అవునండి
జాబ్ రావలనీ ఆ జాబ్ ది హలో
ఆ డి
హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
స్తుదండి మీకు ఒక ఆ నేను హనుమాన్ చాలీస
ఏంటాండి
తం డి రోజు పదకొండు కొన్నీ వారాలు చదువుతున్నా హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్
హలో
హలో
హలో
వినిపిస్తుందండి మాట్లాడండి ఆ మేము హనుమాన్ చాలిస్ చార్లెస్ ప్రతి వారం చేస్తస్తామండి.
హనుమాన్ చాలీసని అందరి దేవుళ్ళని పూజించండి. అందరి దేవుళ్ళని పూజించి అందర్ దేవుళ్ళు కరణిస్తారండి దేవుణ్ణే పూజించాం కదా చదువుకోకుండా గాలికి దీపం పెట్టి వదిలేయొద్దండి దాని చుట్టూ ఒక పరద కట్ అ కద అలానే మనం కూడా పూజ పూజ చేయాలే చదువు చదువు ఉండాలండి. సామెత చెప్తున్నాండి వెనక వాళ్ళు వెనకటి వాళ్ళు సామెతలు చెప్ప చెప్తూ ఉంటారు కదా అలా నేను కూడా ఒక సామెత. అంతే అలా వేసానండి అం
కామెంట్
పొడుపు కథలు వచ్చా అండి మీకు పొడుపు కథలు. పొడుపు కథలు వచ్చా అండి
పదుపుకున్నప్పుడు ఏం నేర్పియలేదు మా తాత
కామె మా నేను ఒక పొడుపు కథ వేస్తా అ విప్పుతారా అండి
ఊ ఆ చెప్.
హలో. నేను ఒక పొడుపు కథ వేస్ విప్పుతాను
విప్పడానికి నాకు ట్రై చెస్. యా అండి.
సరేలే అండి మళ్ళీ సారీ చేసినా పర్సనల్ గా చేస్తాలే అండి
సరే అండి మరీ‌.
ఆ